ఆ వినిపిస్తాంది మీకు
వినిపిస్తొంది
తున్నాను
ఏం సైల మీరు
మేము గూడ ఏం జేయలే ఊరుకనె కూర్చున్నం
ఉహుమ్
పని అయిపోయింద
ఆ అయిపోయింది బా బాబును పిలుచుకో
అవున ఎక్కడి నుంచి
స్కూల్ నుంచి
స్కూల్ కు పంపించినార
ఆ అంతే
ఓపెన్ అయినాయ పిల్లలకు స్కూలు ఆహా స్కూల్స్ అప్పుడే ఓపెన్ అయినయి
ఆ ఓపెన్ అయినయి ఊహు
ఏడ్చలేద ఇన్ని రోజులు హాలిడేస్ గద ఇప్పుడు స్కూల్కి వెళ్ళెట
ఏడ్పు మొగం పెట్టినాడు మధ్యాహ్నం వరకే అ స్కూల్ గూడ ఈమంత్ అంత చూడ ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఇంక పిల్లలు ఎవరు సరిగ్గ రారు గదా ఈ మంత్ అడ్మిషన్స్ ఇదే సరిపోతదింగ ఉమ్ కనీ
క్యారి కట్టీయర బాబూకి
ఈ రోజు కట్టించినాను నాకు తెలీదు మధ్యాహ్నం వరకే అని స్కూల్ కెళ్తే వాళ్ మేడం చెప్పింది మధ్యాహ్నం వరకే పన్నెండు గంట లకు వదిలేస్తము అంటె ఆ దగ్గరే ఒక పదహేను నిమిషాలు పడతది అంతే పోవడానికి
అవునా ఏం జేసినారు వంట
నేనా చపాతీ ఆ పన్నీర్ అది కర్రీ
ఉహు అంటె పన్నీర్ అంటే హోమ్ మేడేనా
లేదు లేదు బయట తెచ్చిందే
అవునా మ ఇంట్లో మనం కూర చేసుకునేదా
మీరేం జేసినారు ఆ అదే తిన్నాడు పొద్దున్న లెమన్ రైస్ కల్పించినాను మళ్ళీ అన్నం చేసి ఆ వాళ్ల నాన్న లేడు ఈరోజు అందుకే నేను వదిలేస్ అస్తి
అవున నడుచుకోనే వెళ్ళంట ఏదన్న వేహికల
కొని దగ్గరే కొంచెం
ఆహమ్
ఆ వదిలేసి ఇంక నిదానంగ వస్తి పోయేటప్పుడు స్పీడ్కి వెళ్ళిపోయినాన
అహా
ఆ కొంచెం ఏడుపుమొగం పెట్టినాడు మరి ఫోన్ అయితే రాలేదు ఎట్లేట్లా ఉన్నాడో
ఇంకా అదే టెన్షనే పంపించినప్పటి నుంచి
టైం ఎప్పుడైతుందా అని చూస్తూనే ఉన్నాను టైం కల్లా టైం అయిం ఆ టైం అయింది ఆ ఫైవ్ మినిట్స్ ముందే తండ్రినైతే నడుచూకో ఆ ఇంగదే ఇంగ బయలుదేరితే ఒక ఫైవ్ మినిట్స్ ఉండే
అదే అదే
పోయేదాలకి ఫైవ్ మినిట్స్ సరిపోతది పోయి పిలుచుకొని వచ్చటానికి అయితుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆ వస్తాడు ఇంగా ఆ అంగడి ఉంది ఇంగా అంగట్లో కొనిచ్చేంత వరకు ఇంగ రాడు
ఏం తింటాడు
ఏవో అన్ని కురకురేలు అవి ఇవి అని కొనుక్కుంటాండు అన్ని ఆడ అన్ని అడుగుతాడు ఆడ ఉన్నవన్ని అడుగు ఆ అన్నం తిన్నారు అ ఇంట్లో ఉన్ టాయి ఫ్రూట్స్ అవన్నీ తెచ్చినాడు వాళ్ళ నాన్న
ఆ ఉన్నా కూడా అవి ఇష్టపడరు
తినడు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అవన్నీ తెచ్ డు ఉన్నా ఇంట్లో అవి తినడు అట్లాంటివే తింటాడు బయటవే
ఇంగ అంతే పిల్లల సైకాలజీ
ఏమేం చేసుకొని వస్తాడు ఈ రోజు స్కూల్ పోయినాడు
ఉంటే టెన్ మినిట్ టెన్ మెంబర్స్ ఏమో ఉన్నారు స్కూల్ లో కూడా తక్కువే ఆ టెన్ మెంబర్స్ కూడా ఉంటారో ఉండరో చాలా తక్కువే ఉన్నారు మరి ఏమన్నా మేము వెళ్ళిన తర్వాత ఏమన్నా వచ్చినారే
ఉ ఫస్ట్ లో కొద్ది రోజులు పంపియ్యరు
అవును నేనైతే టెన్ కంతా వదిలేసి వచ్చినాను
ఊ
ఊ
ఇంకా కొంతమంది ఏ రోజు
ఈరోజు ఈరోజు బాగుంది ఏకాదశి కలిసిందని ఈరోజు
ఉహు
అందుకని పంపిస్తామి ఈ రోజు మంచి రోజులే అన్నట్లా
అవునా
ఇంగా మళ్ళీ రేపు స్కూల్ లేదు ఇంగా రేపు లేదు మొన్నడు లేదు మండేనే ఇంగా మళ్ళీ మండే ఆ అమావాస్య అయితదా ఆ అందుకే ఇంగ అమాస రోజే ఫస్ట్ రోజు ఎందుకు లే అని ఇంగా వాళ్ళ నాన్న ఈరోజు వదిలేసి రాపో అంటే
ఆ అంతే మంచి రోజు చూసే పంపించేది మా సైడ్ కూడా అంతే
నిన్ననే వచ్చింది ఏకాదశి సాయంత్రము ఈ రోజు కూడా కలిసింది
అవునా మధ్యాహ్నానికి వంట ఏం చేయావ
ఇంకేం లేదు చేసేషినాను వాళ్ళ నాన్న లేడు ఇంక మేమే ఇద్దరే కదా ఇలా అదే కర్రీనే ఉంది అన్నం చేసినాను పొద్దున్నేనే కొంచెం లెమన్ రైస్ ఉంది ఆ అయప్ప తిన్నాడో లేదో స్కూల్లో కూడా అది కూడా ఎన్నికి తీసుకొని వస్తాడో పన్నెండు వరకే అన్నారు కదా
ఆ అంటే బాక్స్ మామూలుగా తినేస్తాడా అంతా
ఆ తినిపిస్తారు వాళ్ళు
ఊ
ఒక టీచర్ రాలేదు ఆమె నెక్స్ట్ మంత్ నుంచి వస్తుందంట ఇంగ రేపటి నుంచి ఇంగ రేప్ లేదు మండే నుంచి ఇంగ ఇంగా స్నాక్స్ ఒక్కటే పంటి పంపిస్తే ఇంక వాళ్ళే తీసుకుని పన్నెండుకె వస్తాడు చెప్పలేదు టైమింగ్ చెప్పల అదే అడిగింటె అడిగి అంటే బాగుండు అనుకుంటూ వస్తె వచ్చే దారిలో మర్చిపోయినను సరేలే ఇప్పుడు వెళ్తా కదా ఎట్లా అడుగుదాంలేని ఇంకా
ఆహా అంటే మామూలుగా ముందు పంపించినం అన్నారు
నైన్ థర్టీకి నైన్ థర్టీకి వస్తా అంటే మీ నైన్ థర్టీ అంటే మా వాడు టెన్ పోతాండ స్కూల్కి తిినడు మెయిన్ ఫస్ట్ త్వరగా త్వరగా తిన్నడు సెల్ చూసుకుంటా ఆ బొమ్మలు చూసుకుంటా తింటాడా లేటుగా గంట కోమ్ముద్దా తింటాడు వాడు
ఇంటి దగ్గరా
తినడు సరిగ్గా తినడు తింటాడు గాని చా సె మన పేషెన్స్ ఎక్కువ ఉండాలా పిల్లల దగ్గరే పేషెన్స్ మనకి ఎంతతుందో తెలుస్తది తిన్పిచేటప్పుడే
బాబు సొంతంగా తినలేడా
ఆహా తింటాడు గాని నేను లేకోకుండా అయితే బాగుంటాడు తినేది వాడే తిన్ తింటాడు అడిగి పెట్టించుకొని తింటాడు నేనుంటే గోము తినిపిచ్చాల
అంతే పిల్లలు
ఆ అది ఫోన్ పెట్టిస్తేనే మళ్ళీ లేకుంటే టీవీ పెట్టిస్తే ఊరికే ఉట్టుగా తినలేడు ఆ ఆ అవును బొమ్మలు టీవీలో అన్నా పెట్ పెట్టల్ల లేదంటే ఫోన్ లో అన్న పెట్టాల రిమోట్ తీసుకో మోడు తీసుకొని చూసుకుంటా తింటాడు ఆ వాళ్ళే ఆ అంతే పిల్లలంతా అంతే అమ్మా నాన్న ఉం అంటే ఒగ రకం ఉంటారు వాళ్ళు లేకోకుండా ఉంటే ఇంగ ఒగ రకం ఉంటారు
అమ్మ నాన్న ఉంటే గోము నేర్చుకుంటారు బాగా
నేను ఇంటికి వచ్చినాంక నాకు ఐస్ క్రీమ్ కొనియల్ల నువ్వు అని చెప్పిపోయినాడు స్కూల్ కి
ముందే డీల్ మాట్లాడుకొని వెళ్ళినాడు అనమాట
అవును మళ్ళీ ఐస్ క్రీమ్ అయిపోసి కొనిస్తాలే అని చెప్ ప్నా నేన్ కూడా
పోతే ఫోన్ అని మోటేస్
పోతాన్ అన్నాడు గాని ఐస్ క్రీమ్ కొనిస్ నే నేను ఏడ్చను లేకుంటే నేను స్కూల్లో ఏడుస్తానని చెప్న్నాడు ఆ
మేల్ కదా
ఆ అప్పుడే ఏడుస్తేవాళ్ళు మేడం ఫోన్ చేస్తది చానా ఏడ్చినాడంట ఆ పిలుచుకొని పోదురాండి చానా ఏడుస్తున్నాడు
ఉన్నా ఆ
ఏమంటే కొంచెం లాస్ట్ ఇయర్ బా పోయినాడు ఆళ్ళ వాటి స్కూలే కదా ఇంగా అందుకే ఫోన్ ఏం రాలేదు ఇంగా
పోయింటే ఇంగ ఇప్పుడు అలవా టైమ్
అదే లాస్ట్ ఇయర్ అం త వెళ్ళినాడు నర్సరీ అంతా ఇప్పుడు హోం వర్క్ ఇస్తారంట. ఎల్కేజి కదా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమి హోంవర్క్ ఏమి లేదు అంతే ఉర్కనే స్లేటు స్లేటు స్లేట్ పెన్సిలు ఆ బ్యాగ్ లో అయితే పెట్టిస్తాను స్లేట్ స్లేట్ పెన్సిల్ మరి లంచ్ బ్యాగ్ సప్రేట్ లంచ్ను స్నాక్స్ అది సపరేట్ ఇంకా వాట ర్ మరి నాఫకిన్ ఒకటి ఆ ఆ అదే ఒక జత బట్టల్ ఆహా బుక్స్ ఏమి ఇయ్యలేదు నర్సరీకి స్లీటే ఇంట్లోనే రాపి త రుద్దిస్తంటారు అవి ఆ ఒక చేత బట్ట ట్టలు అంతే ఏమన్నా వాళ్ళు వామిటింగ్ ఏమన్నా చేసుకున్నా
సేఫ్టీ కోసమా
ఆ సేఫ్టీ కోసం ఏమన్నా బట్టలు ఒకవేళ టాయిలెట్ పైన అ ఏమన్నా దానికి ఏమన్నా గలీచ్చేస్త నా చేంజ్ చేసేస్తారుని ఇచ్చారు
ఆ
అ ఆ ఇంకా కొంతమంది పిల్లలు పం డైపర్లు కూడా పెట్టి పంపిస్తారు వాళ్ళ అమ్మోళ్ళు
ఇప్పటిగున్నా చిన్న పిల్లలకి
ఆ నర్సరీ పిల్లలకియ్య డైపర్లు కూడా అలవాటు ఉన్నాయి ఇంగా
ఆహ నేనైతే మా బాబుకి పుట్టిన నెల వరకే అంటే ఎప్పుడన్నా హాస్పిటల్ చెకప్కి వస్తా
సేమ్ నేను కూడా అంతే అస్సలు ఎయినే ఏయికోకుండా ఉండి వాడికి
అవి వేస్తే బాబు పాస్ గాని ఇట్లాంటివి చెయడని నేను వేయకోకుండా ఉండను
ఆ చే మా బాబు చేస్తాడుగాని ఎందుకు ర్యాష్ వస్తదే మలే అని నేనైతే ఏం చ్ ఆ చేయకోకుండా ఉంటే మెత్తవి అ మెత్తవి కాటన్వి పాత బట్టలు ఉంటాయి కదా మనవి ఏమన్నా నైటీస్
ఆఆ
అవి కట్ చేసుకొని మామ్మ అన్ని కట్ చేస్తున్నా
ఆ
దానికి బాగా డేటల్ వేసి మళ్ళి ఇంకొకసారి క్లీన్ చేసి వాళ్ళకి యూ వీడికి యూస్ చేసిన చిన్నప్పుడంతా అదంతా తీసేసి ఆ వచ్చి వాష్రూమ్ అయినప్పుడు వచ్చి వైబ్స్ యూస్ చేస్తా డి అలవేరవి ఆ ఇంకా చిన్న పిల్లలన్ని నుంచి ఇంకా అవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే ఇంగా
ఆ
పుట్టినప్పుడు కేరలుంగా అద ఒక వేరే ఉంటాది.
అవును
ఆ కొంతమంది బంతలు అట్లా కుట్టిస్తారు కదా
పల్లెల్లో అయితే బంతలే వాడ్తారు ఇంకా బెడ్షీట్ ఇవి ఉంటాయి కదా పరుపు ఇట్లాంటివ్ బెడ్స్ దాన్ మీదికైతే ఇదీ డ్రైమ్యాట్ డ్రైమ్యాట్స్ వాడ్
ఆ మే నేనైతే అదే బంతలైతే ఏం కుట్టిచ్చలా ఈసారి ట్రై చేద్దామా అనుకుంటున్నాను.
అంటే మీకక్కడ కొ
కుట్టేచ్చే కు కుడతాము అన్ జేప్పుకుంటా, అమ్ముకుంటా మైక్ పెట్టుకోన్ వస్ స్తారు మళ్ళా
ఆహా!
ఆ బంతల్ కుడ్తాము ఒక బంతా త్రీ ఫిఫ్టీ అట్లా చెప్తారు.
అవును.
ఆ కుట్టిన్ దానికే మనం బట్టలిస్తే పాత బట్ ట్టలు వాళ్ళే కుట్టిచ్చిస్తార్ ఆ చీరల్ గానీ మన నైటీస్ గాని
ఆహా
ఆ అట్లా ఏమన్నా ఇస్తే కుట్ ఇస్తారు. పంచలు మ్ అవన్నీ మెత్తుకుంటాయి గదా
అవును అంటే మా సైడ్ ఎక్కువ చీరలు పాత పడిబడి ఉంటాయి కదా అవే ఇచ్చి ఏస్తారు.
హ్మ్
దాన్లతోనే కుట్టిచ్చేస్తారా అంటే మాకా అంత రేట్ ఏం ఉండదు గానీ ఊర్లకే వస్ స్తారు అందరు కుట్టిచ్చుకుంటారు మూడు నాలుగు రోజులు ఉంటారు ఇక్కడే వాళ్ళు
మా సైడ్ త్రీ ఫిఫ్టీ, త్రీ హండ్రెడ్ అట్లా చెప్ తారు మాసైడైయితే
హండ్రెడో వన్ ఫిఫ్టీనో మా సైడ్ మాకు రీసెంట్గా తెచ్చిండు ఒకటి
అవునా కొంతమంది మిషాని కిస్ స్తారు.
మిషన్లో సూదులు దీనికి మందం గదా
ఆ ఇరిగిపోతాయనీ కొంతమంది అట్ల గుట్టిచ్చుకుంటారు. మ్ తక్కువ తీస్కునేది గుడ మిషనిక్ గుడ అవి కుడా
అవునవును మిషానికి కొద్దిగా మందం ఉండే క్లాతుల్ గుడ తీస్కోరసలు
ఆహా తీస్కోరు.
సరే అయితే వంట పప్పు చేస్నా పప్పు, అన్నం గౌ
కాల్ అదే కట్ అవుతుంది.
అవునా
ఆ
మ్ గోవాక్ చేసి గోవాక్ పప్పును అన్నం
అవునా
మ్
ఉమ్ పొద్దున్ గుడ అదేనా?
ఇంక ప్రొద్దునే అదే చేసినాను ముద్దల్ చేసిందా? ఇంకిప్పుడు అన్నం చేసినానా ఇంక పప్పు చేస్తే మేము మూడు పూట్ల అదే తింటం పప్పుతోనే ఎప్పుడన్నా ఒకసారి ఆ బాబు తిని పనుకున్నాడు.
పనుకున్నాడా మ్
ఇంక పప్పు ఎప్పుడన్నా తక్కువ వస్తే దాంట్లోకి లెమన్ రైస్ అట్లా చేస్తానా నైట్ టైమ్స్ ఆ ఇంకప ప్పు కాంబినేషన్ బావుంటుందని
ఉ బావుంటది మళ్ళీ గోంగూర పప్పులోకి లెమన్ రైస్ రెండు పుల్ల పుల్లక అయిపోతాయా
అంటే ఈ పప్పు కాదు ఈ పప్పు మామూలుగా ఆ ప్లెయిన్ పప్పు అంటారు కదా ఆ దాంట్లోకి బావుంటు